హలో హాయ్ అండి బా బాగున్నారా అండి
అండి మీరు బాగున్నారాండి
ఆ బాగున్నామ అండి
ఏం చేస్తున్నారండి ఏం లేదండి కూర్చున్నాం మీరేం చేస్తున్నారండి
మేం కూడా ఏం లేదండి ఖాళీని ఊరికేనే కూర్చున్నామ అండి
అవునా ఏం చేసారంండి ఇంటికాడ
ఈ రోజా మేడం కొన్ని ఇంటి దగ్గర ఉన్నాం మేడం పిల్లలకి అప్పలు చేసినాం కొన్ని పండకని పండుగ అయిపోయిందేలే గాని మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినము ఎవరింటికి వాళ్ళు వెళ్తామని కొన్నీ ఆఫ్ డే స్కూల్స్ కదా మేడం కొన్ని అప్పలు ఉంటే పిల్లలు చా యలు వేసుకొని తేయడము అట్ల ఇట్లా కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటందండి కొన్ని అ చేస్తా
అవునా కొంచం డిస్టర్బెన్స్ అవుతుంది
ఆ వస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఓకేనా మేడం
ఆ ఓకే అండి
పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా మేడం సౌండ్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదో ఆట ఆడుకుంటున్నారు
ఇస్తా ఉంటది అంతే
మ్ మీరేం చేస్తారు మేడం పిల్లలు
పిల్లలలకు ఇప్పుడే స్నానం పోషినండి సమ్మర్ కదా ఇగ మార్నింగ్ స్థానం ఆ ఈవనింగ్ స్థానం రెండు స్థానాలు చెప్పియాల్సి వస్తాంది
వాళ్ళ కొంచెం ఫ్రెష్ గ ఉంటది ఇప్పుడు స్నానం పోస్తే కొంచెం
ఫ్రెష్ గా పడుకుంటారు ఆ పడుకుంటారు ఇప్పుడు స్నానం పోయకపోతే ఇక ఇబంది పడతారు చిరాకు పడతారు ఇగ అయినా ఎండలు స్టార్ట్ అయినాయి మేడం
నిద్ర గూడ సరిగా బొరు చిన్న చెమ్టా చెమ్ టా వాళ్ళకి మరేలావుంది ఈ సైడ్ మాకు మెరుస్తున్నాయి మెరుపులాగా
ఏం లేదురా మస్తు అఅంటే ఏం లేదు మేడం ఇటు బాగానే ఉడకబస్తాంది బాగా బొ మస్తు ఎండ కొట్టింది అసలు
ఇటూ సైడ్ ఏమో కొంచెం ఇప్పుడే మబ్బులాగ వచ్చి మెరుస్తున్నాయి కొంచెం ఇప్పుడ ఎట్లా వచ్చి ఏం చేస్తురు మేడం అంటే వేసారా మరి పిల్లలు తిన్నారా
ఆ వంట అంటే ఇక లంచ్ అంటే ఇప్పుడు రైస్ ఒక రైస్ పెట్టాలి ఖర్రీ ఉంది మార్నింగ్ చేసినా కర్రీనేముంది అదే పెడతా ఫిష్ కర్రీ చేేసినామ్మా అదే అదే పెడతా పిల్ల అదే ఉంది ఇప్పుడు సరిపోతుదండి
తింటారా మేడం పిల్లలు ఇష్టంగా కొంచెం ఫిష్
ఆ తింటరండి అంటే ఫ్రై చేస్తే తింటరు గనీ సూప్ ఎక్కువ ఇష్టపడరు కర్రీస్ ఫ్రైకి ఊ నార్మల్ గా దొరికే చాపలు బాగుండవండి బొమ్మ చాపలు అయితే బాగుంటాయి
అవును మేడం
బాంటాయి ఈ ఈ ఇందులో ముళ్ళులు ఉంటాయి కదా కొంచెం సూప్ పెడితేనే బాగుంటాయి ఇక వాళ్లు ముల్లులు ఉంటాయి సరిగ్గా తినలేక పోతారు తీసిపెట్టాలి
ఆహా మా ఆ మా పిల్లలైతే దాని స్మెల్యే రావొద్దు అసల నేను ఎంత ట్రై చేసినా తినరు అవి మా పిల్లలైతే ఫిష్ స్మెల్ ఏ రావద్దు మేడం అసలు అది
ఫిష్ మంచిదండి చికెన్ కన్నా చాలా బెటర్ అసలు
ఆ చికెన్ మటన్ కన్నా ఫిష్ చాలా మంచిది కాని వీళ్ళ ఎందుకో అస్సలుకి ఏంది తినరు మేడం అది స్మెల్ చూస్తేనే వామిటింగ్ వస్తది వామ్
ఫ్రై చేసి పెట్ట పోయారు
చాలా చాలా ఫ్రై చేసినాము అసలు ఎట్లా చేసినా తినరు అది మనం తెచ్చుకొని కడుక్కుంటాం కదా మేడం ఆ ఫిష్ కడిగిన దగ్గరికి పోల్ల గంటేనే. పోరు వాళ్ళు
స్మెల్ వస్తది కొందరు తినలేరు గాని కొందరేమో తింటారు
ఉ వీళ్ళు అస్సలకి తినలేరు మేడం
అంతా ఇంట్రెస్ట్ చూపరు మా పాప కూడా చూపదు కానీ మా సార్ బాగా తింటడు మా బాబు కూడా కొంచెం ఫ్రై చేస్తే తింటాడు సూప్ తినడు బాబు అది ఇప్పుడు సమ్మర్ అయితే ఇగ ఇక సీజన్ అయితే చాపలు చెరువుల దగ్గర పడతారుగా అప్పుడు బొమ్మ చేపలు తీసుకుని ఇంక పచ్చడి పెడతాం ఒక ఫైవ్
ఆ అట్ల బాగుంటది మేడం పచ్చడి బాగుంటది ఉ
చాలా బాగుంటది కదండీ
అవునండి నేనేమ నేను ఒక
మీరు పెట్టిర ఎప్పుడన్నా
ఆ పెడతా మేడం మమ్మీ వాళ్ళు పెడతారు నేను ఎప్పుడు ట్రై చేయలే కానీ అమ్మ పెట్టుతది అమ్మ ఆ అమ్ పెడుతది మేడం మటన్ పచ్చడా ఫిష్ పచ్చడా
అవునా
ఊ
మటన్ పచ్చడి ఎట్ల పెడతారో తెలుసా అండి మీకు
మటన్ పచ్చడ ఆ సేమ్ ఇప్పుడు ఫిష్ ను మనం ఎట్ల ఆ ఆయిల్ ఎసి డిఫ్రై చేస్తాం కదా మేడం
అవును
సేమ్ మటన్ కూడా అట్లనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి వాటిని తీసి మళ్ళీ ఇట్లా మనం ఉప్పు కారం ఎల్లిపాయే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కలిపి ఇంకా ఆయిల్ ఓ మళ్లీ మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంటది గా మేడం అది కొంచెం దాంట్లో పోసుకొని కలిపి పెట్టుకుంటే అయిపోతది అంతే
కొందర ఏమో ఇట్లా బాగా డీఫ్రై ఆ అదేనా అయినాక మళ్ళా అట్లా కొంచెం మగ్గినాక కొంచెం లే బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక వేసుకుంటారట
ఆ అవును మే అదే మేడం ఇప్పుడు ఈ మటన్ పీసెస్ మొత్తం దాంట్లో వేసి డీప్ ఫ్రై చేయాలి మొత్తం డీ ఫ్రై చిన్న చిన్న గ కట్ చేస్తాం కాట్ త మొత్తం డీప్ ఫ్రై అయిపోయి ఆ పీసెస్ మొత్తం రెడ్ కలర్ లోకి వచ్చేస్తాయి
అవును అవును అప్పుడు పచ్చడిలాగా పెడతరు మామిడికాయ చట్నీ లాగా
పచ్చడి ఎట్ల పెడతాం సేమ్ అట్లనే ఇది గుడా దాంట్లో పోసేసుకొని అన్ని కలుపుకొని ఇంగా ఒక డబ్బ లో స్టోర్ చెసుకోవడమే ఒక టూ, త్రీ డేస్ తర్వా త ఆయిల్ అవన్నీ పీసెస్కి బట్టి
ఇగ మటన్ అసలు దొరకదు కామన్గా మటన్ కేజి థౌజండ్, ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటయి ఫెస్టివల్కి తెచ్చుకోవడానికి అస
అంటే ఆ పచ్చడి అంటే రెగ్యులర్గా ఏం గాదు అయిన మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్ చేసుకున్నా ప్పుడు మన ఇంట్లో ఏదన్నా పండగలు ఇప్పుడు మన ఆ దుర్గామ్మ పండగలకి ఇది ఎల్లమ్మ కనీ
అపట్ల చేసుకోవచ్చు ఎలమ్మకుంటారా అండి మీరు
ఆ ఉంటం మేడం
ఎట్ల ఎవరు చేస్తరు మీరా మీ అత్తయ్యగార
ఇద్దరం ఉంటం మేడం అత్తయ్య ఉంటది మేము ఉంటం ఇగ ఒక రోజే కదా ఇద్దరం ఉండేస్తే అయిపో తేవాలి అని
అవునా ఎట్లా చేస్తరు మేడం ఎల్లమ్మ ఫెస్టివల్ మీరు ఎట్లా చేస్తరు.
ఎల్లమ్మ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉంటది కదా మేడం ఎల్లమ్మ అవన్నీ నాంగారం ముద్దలు తెచ్చుకొని ఇట్లా దాన్ని పుదిచ్చి వసుపు, కుంకుమలతో బొట్లు పెట్టుకొని అంత బోట్లు గడపల గిట్ల బో బొట్లు పెట్టుకొని కళ్ళు తెచ్చుకొని బోనం లాగా అన్నం వండేషి ఆ ఇప్పుడు కొంతమందికెమో నా ఇట్లా యాటల్ ఎల్లమ్మను అంటే కొంతమందికెమో గుడాలు ఇట్లా ఉంటది కదా మేడం రెండు సార్లు ఉంటది మేము గుడాలే మేడం యటలు ఎప్పుడు కొయలేదు
అంటే బాబ్నే ఎల్లమ్మ బబ్
ఆ బాపని ఎల్లమ్మ అంటరు కదా మేడం అట్లనే గుడాలు, కళ్ళు అంటే ఇప్పుడు ఒక త్రీ, ఫోర్ వెజిటేబుల్స్ చెసి ఆ కర్రీలా
మేడ అట్లా అయితే చాపల్లొలు మకాడ ఏమన్నా ఒట్టి చాప ఇస్తార
ఇస్తరు మేడం ఒట్టి చప్పేస్తరు.
చాపల్ ఎల్లమ్మ మేమ్ బ్రహ్మాన్స్ ఎల్ల అంటాళ్ళు ఒట్టి చాప ఎసి వండుతరా కర్రి లా అట్టే పోపు చేయకుం
డైరెక్ట్ వండేసి ఇకా అన్ని అక్కడ దేవుడి ముందు పెట్టేసి కళ్ళు గిట్లా ఆరబోసి
బెసిక్ అవును ఇంకా ఎన్ని గంటల వరకు ఇడుస్తారండి.
రెండు అయితది మేడం మాక్సిమం రెండు టూ, టూ థర్టీ అట్ల అయిపోతది ఇగ
హు టూ టూ థర్టీ అట్లా అయిపోతదా మరి ఇదే నైవేద్యం ఇది పెడతారు కావచ్చు గౌరమ్మ పెట్టుకుంటారా అండి మీరు గౌరమ్మ పెడతరా
ఆ పసుపు గౌరమ్మ, కుడుక, పోక, ఖర్జురా మనం వైట్ కలర్ జాకిట్ పీసు ఇవన్నివె ఆ అవన్నీ పెట్టుకుంటం మేడం
ఏం చేస్తారండి ఆ గౌరమ్మను
గౌరమ్మని నెక్స్ట్ దెసివనం సాంగ్ చెసేటప్పుడు ప్రేస్కి అప్లై చెస్ అన్నెస్తరు మేడం అన్
చాలా మంచిది కావ
అవును అట్లనే చేస్తరు మేడం మీరు చేస్తర ఆ ఖర్జురా తింటం కుడుక కుడా తింటరు.
అంటే ఇప్పుడు మీరు ఎల్లమ్మని పెట్టుకున్న రోజు మేడం ఎల్లమ్మను పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ రోజు పెడతాం కని మరి తర్వాత మనం ప్రతి రో రోజు ఇట్లా ఫ్రైడే సండే ఇట్లా దేవుళ్ళకి దీపాలు ముటిస్తాం కదా మరి ఎల్లం దేవుడు కూడా క్కన్నే ఉంటాడు మనకు అప్పుడు దేవునికి ఇట్ల బొట్టు గిట్లా పెడుతారా ఆ రోజైనా
అట్లా ఎప్పుడు పెట్టారు మేడంమ్ అత్తమ్మ వాళ్ళయితే ఆ ఈరోోజు ఆ ఒక్క పొద్దులు ఉం రోజు అంతే మళ్ళీ ఇగ బొట్టు అంటే దాన్ని మొత్తం ఇట్లా మనం ఇప్పుడు నాంగారం వద్దఏసీ మొత్తం పి జాక్ పీస్ బ్లౌజ్ పీస్తోని వైట్ కలర్ పీస్ కొంచెం ఒక మొత్తం ఆ పాత బుట్లన్నీ తు మళ్ళీ కొత్త బొట్ల అయితే ఈ వన్ ఇయర్ కొక్క సారే మేడం ఒక్క పొద్దున్నప్పుడే ఇగ
అంతేనా గదే నాకు అనేసి నిను కూడా మేము కూడా ఎల్లమ్మ కు ఒక్క పొద్దున్నాం మేడం అయితే పైన దేవుళ్ల కింద కింద శెల్పుల ఎల్లమ్మ దేవుడను పెట్టుకున్నాం పైన దీపం పెడతాన కింద నాకు ఏదో కింద నేను పెట్టన్ దేవునికి కనీసం బోట్టన్న పెట్టట్లేనని అట్లా అనిపితంది ఎదురుంగా ఎదురుంగ కనపడేసరికి
ఆ మనకట్లన్ నిపిస్తాదీ కానీ ఇగ మా అమ్మమ్మ కూడా ఇప్పుడు మా ఆయన మా సార్ వల్ల నానమ్ముంటది ఆమె మనకన్నాే ఫస్ట్ నుంచి చెత్తది కదా మేడం ఆమె ఆమె చెప్పింది నేను కూడా ఇట్లనే అడుగుతే ఒకసారి
అవునా
ఆ వాళ్ళ దే వాళ్ళకి తెలుసు కద ఇప్పుడు మా అత్తమ్మ నేను ఉన్నా కూడా ఆ రోజు మా అమ్మమ్మ చేసే చెప్తది మాకు ఇట్ల చెయ్యాలె అట్ ట్యాయలే ఆ దాని తర్వాత అది చేయాలి దీ ఆ దీని తర్వాత
మన స్టార్టింగ్ ఏది ఆవు స్టార్టింగ్ ఎట్లుంటే ఎప్పటికి అట్లే ఉండాలం టారు మేడం ఇగ మ్ హు అట్ ఎంగ్ అన్నిీ తెలుసుకునే ఉండాలి
ఆ అల్వ ఇంగా మనకి ఏ తప్పు చేసినా మళ్ళా మనకి ఏదో ఇట్లా అనిపిస్తది ఇబ్బంది లాగా అట్లంటి ఇప్పుడు మేము కూడా మా ఆయన అయ్యప్ప మలేసుకుంటాడు మేము ఇగ నలభై ఒక్క రోజు కంటిన్యూస్ గా ఇంట్ల దీప్ పెడుతానే ఉంటం కదా మేడం అప్పుడు అప్పుడు మాకు ఆ ప్ పొద్దున సాయంత్రం కంటిన్యూగా పెడతనే ఉంటాం అప్పుడు మాకు కూడా అనిపిస్తది కాపోతే ఇగ లాస్ట్ రోజు మనం ఇరుముడి కట్టుకునే రోజు మాలేసే ముందు రోజు ఆ మాలేసే పొద్ చ్చిపోతంగా అప్పుడు అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇగ మాలేషే రోజు ఇరు మూడు కట్టుకునే రోజు ఇగ అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఉద్బస్తీల్ ముట్టిచ్చి బోట్లు పెట్టేసి ఇగ వెళ్ళిపోతా ఆ వెళ్ళిపోతాం అన్నమాటిగా
ఓకే మేడం మరి
ఆ ఓకే మేడం థ్యాంక్ యూ అయిపోయి పో